నమస్కారం అండి వినిపిస్తుందా
గా వినిపిస్తుందండి కొంచెం
ఇప్పుడు పర్లేదా అండి ఓకే ఓకే అలాగే అండి
ఏం చేస్తున్నారండి ఏం లేదండి ఖాళీగా ఉన్నాను ప్రస్తుతానికి మీరు
నేను అంతే అండి ఇందాకనే కొంచెం మెల్లగా లెగ్సాను ఇంకా ప్రస్తుతానికి కొంచెం ఖాళీగానే ఉన్నాను
ఆహా మీకు వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు
ఆ మాకి ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంది మబ్బులు కొంచెం నల్లగా అవ్వడం ప్రారంభంమైంది కొంచెం వర్షం పడేలాగానే సూచనలు ఉన్నాయి కానీ చల్లగా ఉంది ప్రస్తుతానికి మీకండి ఇలా అక్కడ
మాకు నేను యాక్చువల్ గా ఇవాళ ఉదయం గుడికెళ్ళాల అనుకున్నాము వేరే ఊరికి ఇంతక ముందు వెళ్ము అక్కడ ఏదన్నా ముక్కు తీరిచి మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అని ఇవాళ పోదామని ఉదయం నాలుగు గంటలకే లేసాను అప్పుడు చూస్తే బా వర్షం పడుతుంది తునింది
హ్మ్
అందుకు ఇంకా మళ్ళీ పడుకున్నాను వర్షం పడితే పోనీ కష్టం కదా అక్కడికి అక్కడ కూడా వర్షం పడుతు వెదర్ లో చెక్ చేసి ఉంటే ఇంకా అందుకు పోలేదు మళ్ళీ ఆరు గంటలకు చూస్తే వర్షం ఆగిపోయింది ఇంకప్పుడు లేసి కాలన్నా టైం పడతది ఇక్కదండి పోనీనికి మూడు గంటల సమయం పడతది ఇంకా అందుకు మళ్ళీ బుధవారం పోదాంలే అని ఊరుకున్నా దానికి ఇప్పుడైతే మ చ అదే పడేలానే ఉంది వర్షం కొంచెం చూస్తుంటే
అవునవును ఇంకా అన్ని చోట
ఉదయం నుండి చల్లగే ఉంది అసలు
అవును ఆ విపరీతంగా ఎండగా కూడా లేదు
కదా అప్పుడు కూడా బాగా చల్లగొన్నింది
మ్మ్ అంటే కొంచెం ప్రశాంతంగానే ఉంది బాగా ఎండ ఉక్కపోత లేకుండా కొంచెం సూర్యుడు వస్తు సో కొంచెం అట్లా కొంచెం వేడిగా కొంచెం చల్లగా బాగుంది
అ ఏంటండి ఇంకా
ఆ చెప్పాలండి ఇవాళ ఏం తిన్నారండి
ఇవాళ నేను పన్నీర్ రైస్ తిన్నానండి
హ్మ బయట అండి ఇంట్లో చేసుకున్నారా మీరు
లేదు ఇంట్లోనే అండి
హ్మ్ నాది మామూలుగానే సాంబారు బెండకాయ అన్నంమండి
ఆహా
చేయన్లేవు ఇవాళ
ఆహా
మీరు చేసారా అండి పన్నీర్ రైస్
నాకు చేయడం వరకు రాదండి తినడం వరకు వచ్చది
ఇది మామూలు మనం కందిపప్పుతో పెట్టే సాంబారే అండి
ఆహా అంటే కొంతమంది దొండకాయ సాంబార్ బెండక్.
ఆహాహాహా ఆ లేదు లేదు లేదండి అంటే. మా అది ఏం చేస్తారంటే మా ఇంట్లో అప్పుడ. ఇప్పుడు ఒక ఒక్క బెండకాయని వేస్తారు లేకపోతే ఒక్క. ఒకసారి చీలకడ దంపలు తెలుసా అండి మీకు.
తెలిసుంటది కానీ ఒక్కొక్కరి ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటది అనమాట.
అదే దానికి ఆ బంగాళ దుంపే కొంచెం తీయగా ఉంటుంది. చూడండి అది.
స్టేట్ పొటాటో నా.
అంతే అవును‌.
ఆహా.
కూడా వేస్తారండి ఇక్కడ సాంబార్లు వేస్త. వచ్చేప్పుడు కూరగాయలు క్యారెట్ వేస్తారు ఉల్లిపాయలు వేస్తారు సొరకాయ వేస్తారు. కొంచెం బెండకాయ వేస్తారు. ఇంకా చిలకడదుంప అంటారు మా ప్రాంతంలో. ఆ అవును అవును ఇంకా మళ్ళీ ఇవేయంము కదా. ఆ దొండకాయలు వంకాయలు అలాంటివి ఏం కానీ. అ జస్ట్ ఇవి మాత్రమే బెండకాయ ఒక్కటే వేస్తాం అన్నమాట మొత్తం అంత సాంబార్కి‌ ఒక్కటే వేస్తాం.
మేము ఆ హాస్టల్ లో ఉన్నప్పుడు అన్ని వేసే వాళ్ళు వీళ్ళు ఇంకా. ఏవి దొరుకుత అవన్నట్టు ఇంకా కొంచసలు బీట్రూట్ కూడా వేస్తున్నారా సాంబార్. ఇట్ల మాక్ అయితే.
అమ్మో ఇంకంతా రంగురంగుగా అయిపోయిద్ది అదే అదే. ఆ.
అంటే వాళ్ళది ఏది తక్కువ వస్తే అది వేస్తారు మాకక్కడ. టమోటాలు పందడం ఎక్కువ చాలా. టమోటాకి ఫేమస్ ఇంకా అది ప్లేస్ ఎప్పుడు ఇంక. వారంలో మూడు రోజులు టమోటాతో ఏదో కర్రీ చేస్తారు వాళ్ళు అదే ఉంటది ఇంకా.
ఇంకా వాళ్ళకి అది చౌకగా దొరుకుతుంది కాబట్టి ఇంకా దాంతో చేసేస్తున్నారు.
మా పిజీ ఓనర్ వాళ్ళకి ఏవో తోటలు ఉన్నాయనమాట ఈ ఉల్లగడ్. డ దోసా చేసినా. అదే చపాతి చేసిన అదే రైస్ లోకి ఏదన్నా కలర్ రైస్ చేసినా అదే కర్రీ లాగా పెడత. చెతారు వీకెండ్స్ అది మాంసాహారం వాళ్ళకి చికెన్ చేస్తారు. ఇంకా శాకాహారికి ఏదో ఒకటి ఏదో ఆ ఉల్లగడ్డ తో చేస్తారు ఇంకా.
ఇంకా పన్నీర్ అలా ఏం చేయాలా పన్నీర్ కానీ సోయా కానీ. ఆహా.
సోయా చేయరు పన్నీర్ చేయరు ఇంతకు ముందు నేను మొదటి సంవత్సరంలో. వేరే దాంతో ఉన్నాను. అక్కడ మాత్రం ఆ ఇట్లా పన్నీర్ పెట్టే వాళ్ళు అప్పుడప్పుడు. అవి కూడా వాళ్ళు ఏందంటే కలపరనమాట కర్రీలో. పన్నీర్ పచ్చివి ఉంటాయి కదా అవి ముక్కలు కట్ చేసి మనిషికి పాది అని. చిన్న చిన్నది ఇంకా అట్లా ఇచ్చే వాళ్ళు.
అవును నేను కూడా ఒక రెండు నెలలు వేరే ఊర్లో ఉండాల్సి వచ్చింది. చదువు అయిపోయిన తర్వాత అంటే చదువుకి మధ్యలో మనం చేస్తాం కదా ప్రాజెక్ట్ లాంటివి. అలాంటి వాటి కోసం వెళ్ళినప్పుడు కూడా ఆమె. లేదంటే చిన్న ముక్కలు ఇస్తే గనక పాది ఇచ్చేది. పెద్దయ్యి అని చెప్పేసరికి ఐదె ఇచ్చేది. కానీ చూస్తే అసలు అదంత పెద్దగా కూడా ఉండేది కాదు.
చిన్నవి అంటే ఇంగా మీకు ఎట్లా చెప్పాలి పావుల సైజు ఉంటది కదా సేమ్ అట్లే ఉంటాయి మాకు ఇంగా అంత చిన్నగా ఉండేవి
నాకు తెలిసి వాళ్ళు ఒక రెండు వందల గ్రాముల ప్యాకెట్ అందరికి వాడేస్తారేమో ఒక్క ప్యాకెట్ అసలు మనం ఇంట్లో చేసుకుంటే నలుగురు ఐదుగురు కలిసి వచ్చారు అసలు మొత్తం అదే అవును ఒక పూటకు సరిపోయితది
మాకు అప్పుడు పెరుగు కూడా అంతే ఒక చిన్న కప్పింగా మనం తోడు పెట్టుకుంటాం కదా దాంతో ఇస్తార అంతే గడ్డ పెరుగు ప్యాకెట్లు ఓసి
మాకు ఇంకా అప్పట్లో అదే అదే మాకు అప్పట్లో ఇట్లా ఉండేది కాదు మజ్జిగ ఉండేది అందరిని దృష్టిలో పెట్టుకొని మేం మ మజ్జికిస్తున్నాం అని చెప్పేది ఆవిడ ఇక మేమేం చేసేవాళ్ళం అంటే ఇంకా దగ్గ ఇక్కడలో ఏవో ఒక కొట్లు ఉంటాయి కదా అక్కడికెళ్ళి మంచిగా పెరుగు ప్యాకిటే తెచ్చుకుని అట్లా
ఉహా
అంటే ఒక్కొక్కసారి మజ్జిగాను అన్నం తినాలనిపిస్తది కాని ప్రతిసారి మజ్జిగా అన్నం
కానీ అవి కొనుక్కున్నవి అంత ఎందుకో టేస్ట్ కూడా ఉండవి ఇట్లో చేసుకున్నది అయితే బాగుంటది కొంచెం అదేందో ఒక విధంగా ఉంటది
నీళ్లాగా ఉంటది కూడా బాగా మజ్జిగలు
మజ్జిగ అనే కాదు పెరుగు కూడా కొనుక్కుంటాం కదా ప్యాకెట్ది అది కూడా అంతే అంతే ఏం అనిపియదు రుచిగా ఉహు
కాకపోతే వాళ్ళు పెట్టే దానికంటే కూడా మనం కొనుక్కున్నది ఇంకా కొంచెం నయంగా ఉంటది
అప్పుడప్పుడు కెటిలు ఉంటాది కదా దాంతో బూస్ హార్లిక్స్ వేసుకొని తాగే వాళ్ళం ఇంకా తాగాలనిపించినప్పుడు అక్కడెప్పుడు మాకు చల్లగా ఉంటది అన్నమాట వా ఏదో ఒకటి రో రసా యత్రం అయితే ఇంకా వేడి వేడికి తినాలనిపిస్తది ఇంకా పాలుగాంచుకోవడం ఒకసారి మాడిపోయింది కెటిల్ ఇంకా చూసు లే బయట వర్షం పడుతుంటే అందరం రూమ్ లో బయట కూర్చున్నాం పోయి ఇదేమో పొగ వస్తుంది ఓనర్ దామా తెలీదు అమ అట్లాంటివి తెలిస్తే తీసుకొని పోతాది ఇంకా
అదే అదే అర్థమైంది
అదేంటంటే రూమ్ లో మాకు గీజర్ కూడా ఉండేది కాదు అన్నమాట వేడి నీళ్లు రావు డైరెక్ట్ అందరికి ఒకే కొళాయి ఉంటది సోలార్ కి ఒక అంతస్తుకి ఒక కొళాయి లాగా ఉంటది అన్నమాట
అందరూ ఆ కొలాయికి వెళ్ళి నింపుకొని రావాలా ఓకే
స్టార్టింగ్ లో రూమ్ అన్నమాట ఆ కుళాయి ఉండేది లాస్ట్ లో ఇక్కడ నుండి అక్కడ తీసుకొని పోయే లోపల ఆ బకెట్ తీసుకునే లోపల జారి పడేలా ఉంటది ఆడిఇంగా బండలు అని ఒక పాప తెచ్చిందన్నమాట హీటరు మేము చూసుకోలేదు ఒక రోజు లాక్ లేదు కబోర్డు కి అట్లే వెళ్ళిపోయినాం కాలేజ్ కి టైం అవుతుంటే వచ్చి చూసేసరికి అది లేదు ఐరన్ బాక్స్ కూడా లేదు ఇంకా మళ్లీ మనం ఇంటికి పో కదా అప్పుడు ఇస్తారు ఇంట్లో పెట్టుకొని రండి ఇవి తీసుకొని రావద్దు అని చెప్పిస్తారు ఆ కేటిల్నీ ఎన్ ఇద్దరం ఇంగ ఆ రోజు వాసన వస్తుంటే మేము బయట నుండి ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నాము చూడండి అని చెప్పి చూపించి ఆ భోవనే మేమేం చేసుకోలేదు ఇంకేదో చెప్పేసినాం ఇంకా లేకుంటే అది కూడా ఉండదు ఇంగా
అవునవును
అప్పుడప్పుడు ఓట్స్ ఉంటాయి కదా మసాలా విస్ సఫోల్ అవి అవి చేసుకునే వాళ్ళం దాంతో రోజు బయట్ టంటే అది కూడా కష్టమై తది రోజు తినాలంటే అక్కడే ఇంకేదన్నా కింద ఆహారం బాలేనప్పుడు ఎక్కువ ఓట్స్ గానీ పాస్తా గాని
మాగి ఆ అంతే ఊ
ఏదో ఒకటి తింటనే ఉంటాం రూమ్ లో ఉంటే
అంతే ఇంకా కొంచెం సరదాగా టైం పాస్ అవ్వాలంటే మనకి చదువుకునే టైమ్ లో ఇంకా అదే కదా తిన్నామా ప్రశాంతంగా ఏవో ఒకటి ఫోన్ లో చూసామా
ఊ ఒక రోజు ఏంటంటే పాస్తా చేస్తున్నామా ఉంచుతనం మ వా నీళ్లన్ని మిగిలిపోయినయి క్కువైనవి బాత్రూమ్ లో తీసుకుొని పోయి అది ఒంచుతుండే మొత్తం పాస్తానే పడిపోయింది అది గిన్నె గిన్నె ఇంకా
ఏం చేసారు మళ్ళీ అక్కడి నుంచి ఎత్తి డస్ట్బిన్ లో వేసినారా
తు వాళ్ళకి మళ్ళీ అనుమానం ఎక్కడిది ఇవన్నీ అని అందుకే తీసి ప అక్కనే చెత్తది అది ఉంటంది అనమాట ఆడేస్ సిరిగుట్టేసినమింగా
ఆహా అర్థమైంది మాకు కూడా నేను ఉన్నప్పుడు అవునవును మళ్ళీ రావు ఇంకా ఆ సరదాలు
ఆహా చాన అప్పుడే బాగుండేవన్నిట్లా మేమ ఉన్న హాస్టల్లోనే అది ఏంది దాగుడుమూతలు ఆడుకుంటాం కదా డివిండర్ అట్లని అది ఆడే వాళ్ళం మీ రూమ్ లో అంటే ఆ రూమ్ ల ఒయి దూరేది
అంతే ఇంకా అందరం గల్సే కాబట్టి ఇంకా మనకి అనవసరం
మాది పక్కనే మా రూమ్ కి రెండు విండోలు ఉంటాయన్నమాట కిటికీలు ఒక కిటికీటి తీస్తే ఇగ పక్కన బాయ్స్ హాస్టల్ అనమాట కరెంట్ పోయినప్పుడు ఇంకా వాళ్ళు అడుస్తుంటారు ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు కానీ బర్త్డేలు ఉన్నప్పుడు గాని ఇ పా జానవర్ ఫస్ట్ కింగా బాగుండి
అసలు ఎప్పుడు అంతే అనుకుంట మా ఏరియాలో కూడా మేము అప్పుడున్నం ఉన్నప్పుడు అంతే ఇటు పక్కకు వస్తే కిటికీ ఓపెన్ చేస్తే బాయ్స్ హోస్టల్ ఏ ఉండేది ఆ అటు పక్క ఓపెన్ చేస్ ఉండేది ఎదురుగా గర్ల్స్ ఉండేది మరి కామెడీగా అంటే ఇంకా నాకు తెలిసి ఒక లైన్ లో హాస్టల్స్ కట్టారంటే ఒకటి గర్ల్స్ ఒకటి బాయ్స్ ఒకటి గర్ల్స్ ఒకటి బాయ్స్ అలా కట్టేసి ఉండు ఉంటారు
సొంతన ఉ